చవని చెవని
క
మీ ఏ హలో
చెప్పండి
మీ సైడ్ ఉద్దరు అవుతున్నా కదా ఎల్పిజీ సార్టేజ్ మీదట్ట ఉన్నా
అంటే ఇప్పుడు మనకి ఎల్పిజీ షార్టేజ్ ఉండడం వల్ల చాలా హాస్టల్స్ అవి కూడా చాలా మూత పడిపోతున్నాయి హఐటెక్ సిటీలలో
అవును అడాడికన్నా
ఆ దాని వల్ల జాబ్స్ కూడా కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చసారంట
ఆ
ఇంకా తర్వాత కొంతమందికి అంటే ఇంకా ఫుడ్ లేకపోతే జాబా ఎక్కడి నుంచి వస్తాయి తెలిదు కదా
అవును
ఆ అవి మాట్లాడుతుస
ఆ చెప్పండి
అవును ఇప్పుడు ఎల్పిజ చాలా మూప చాలా మంది పీజీలు చాలా మంది ఇబ్బందులు ప
ఆ వాడుతున్నారు చాలా మంది పిజ్జీలు వాడుతున్నారు ఎందుకోసం అంటే ఇప్పుడు పిజీలలో కూడా ఒకటే పెడుతుంటాయిలో
అ రజ ఇ బంద మసూ
అంటే రోజు మనం భోజనం పెట్టకపోతే వాళ్ళకి పాపం ఎలా తింటారండి ఎక్కడి నుంచి తింటారు అనుకుంటాం
అవును ఒకసారి దేశాలు ఆళ్ళుళ్ మని చె
అంటే దేశలో ఫటు మనకి కొంచెమైనా గ్యాస్ దొరుకుతుంది అంటే కారణం మనకి ముందే కొంచెం స్టోరేజ్ స్టోర్ చేసి పెట్టారు కాబట్టి మనకు కొంచెమైనా గ్యాస్ దొరుకుతుంది ఇప్పటిక
ముందు ఈ దేశంలో వస్తునని ఎవడు విారుద్ద
ఆ అవును కదా
కూడాా మ షార్టేజ్ వ
అవును మీరే ఉన్నా ఉ విచ్చర కణ యుద్ధ ముచ్చద్దేని
శద్ధకు ప
ఎవరు ఉంచుండరు కదా అంటే యుద్ధం జరిగేది మనం గ్యాస్ స్టోర్ చేసి పెట్టుకోవాలి అది స్టోర్ చేయాలి ఇది స్టోర్ చేసి పెట్టుకోవాలని
ఎవరుష్ట పెట్టారు అంతా
ఒకవేళ ఊహహచ్చుకొని ఉండింటే మాత్రం ఇప్పటికి ఎక్కువ అయిప్పు
ఆ త
ఆర్డర్ చేసే ము
హలో
ఆ చెప్పండి చెప్పండి
ఇప్పుడు అంత ఆలోచితే అంత ఎల్పిజి షార్టేజ్ రాదు మన దేశంలో
ఆ అవును ఇప్పుడు పెట్రోల్ కూడా ప్రైజెస్ పెడుతున్నారు కదా పెట్రోల్ ప్రైజెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా
అది ఉత్తర ప్రదేశేశ సోరేస్ ముొంబైలో చాల
అంటే స్టోరేజ్ ఉంది కాకపోతే ప్రైస్ పెంచుతారు కదా ఒక టెన్ టెన్ రూపీస్ అయినా పెంచుతారు కదా పర్ లీటర్ క
మన గవర్మెంట్ డిసిషన్ అవ్వాలి డవర్మెంట్ నిర్ పెట్టి గవర్మెంట్ మారాలి పాత తోమ్మండి ఉంటేనే బాగుండది
అంటే మీరు గవర్నమెంట్ మారాల అని ఎందు
అంతే పా దమెంట్ ఉంటే బాగుండేది ముందు
అంటే నువ్వు మన
సెంట్రల్ గవర్నమెంట్ అంతన్నా
సెంట్రల్ గవర్నమెంట్
మాంత బను చ్చ దత్త
అంటే మోడీ సర్కారు మారి నీకు సోనియా గాంధీ రావాలంటారా
అవును
సోనియాగాధీ ఆ అయితే దాని వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది చెప్పండి
సోనియాగండి వస్తేయ్ కొచం టాగ్స్ తాగుతాయి
ఎవరు చెప్పారండి. మీకు సోనియా గాంధీ వస్తే ట్యాక్స్లు తగ్గుతాయి అలా
పింఛన్లు అయితు వత్తున్నాయని
పెన్షనా పెన్షన్ అంటే మోడీ సార్ కారోనా అప్పుడు పెన్షన్ ఇవ్వడం. రైతు భరోసా ఇవ్వడం. అవన్నీ మీకు తెలుస అసలు మోడీ సర్కారు ఎన్ని స్కీమ్స్ పెట్టారు అది.
ఇప్పుడు రూపాయి ఇచ్చి పది రూపాయలు మన చర్జ్ ఆ చెందుతున్నారు వాళ్ళు అది మీద అది మీరు అర్థం చేసుకోట్లేదు మీరు ఉపయోగస్తు ఆలోచి పదిరుపాయలు వెళ్ళిపోతాన్
నాకా నాకైతే ఇప్పుడుకి ఈ గవర్నమెంట్ ఉంటేనే మేలు అనిపిస్తుంది
ఎందు అంటున్నారు
ఎ ఎందుకంటే కన్ఫాంగ్ ఇప్పుడు ఎందుకంటే మోడీ సర్కారు ఉంటే, ప్రతిదైనా ఏదైనా ఎక్కువ డీల్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య ఇంటర్నేషనల్గా వేరే వేరే కంట్రీస్ తో డీల్స్ ఒప్పందాలు గురిచ్ అంటున్నాడు మన్న రీసెంట్ గా ఇంగ్లాండ్ తో కుదిరిచ్చాడు. ఆ రష్యాతో కుదిరాడు. అన్ని కలుపుతున్నాడు కదా.
ఆయన డూటి అది. కొత్త దేశాలు కలిసి టై చేేసి మనది బెస్ట్ పంపెట్ ఇవ్వాలని, ఏ ఏం, ఏం పి ఎం, ఏం పిఎం అయినా ఆలోచించాలి.
పెడ్డానికి ఆలోచించాలి మొన్న గుజరాత్ స్టేట్ లో నా తెలిసి అది పెట్టారంట ఆ గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ ని
ఆ అవును
ఆ వైబ్రెంట్ గుజరాత్ లో ఆ అక్కడ చెప్పాడంట మొత్తం అంటే మన ఫ్యూచర్ ఇండియా ఏంటి ఎలా డెవలప్ చేసేది ఏంటని
అవును ఏమని చెప్పారు. ఓసారి చెప్తారా
ఏమని చెప్పేది. ఏంటని అప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ ఓనర్ అతను పేరేం పేరు రిలయన్స్ ఇండస్ట్రీ ఓనర్ పేరు చెప్పండి.
అమ్మాని
నిజమేనా అంబానీ నేనా
అవును
అంబాని ఇక్కడ జామ్ నగర్ లో ఎంత ఇన్వెస్ చేస్తానని చెప్పారు తెలుసా.
అవును చాల యూనివర్సిటీ చేస్తున్నాను
నేను కొన్ని బిలియన్ కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాడు.
ఉ
చేర్స్
ఉఊ అంబానీ ఇన్వెస్ట్ చేత్తే మోడీది
అంటే యి చెప్పేది చెప్పేదన్నయి ముందు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కారణం. ఎవరు పిఎం అన్న ఉంటారు. కదా అవన్నీ చేపట్టే కదా. ఇన్వెస్ట్మెంట్లో అన్నీ రావడానికి
హ్మ్ ఉ
అదే
అక్క నిజమే
ఆ అది నిజమనుకున్నారు ఇప్పుడుకైనా అర్థమైంద
ఊ
ఇంకా ఆ చెప్పండి
అప్పుడు ఆయిల్ పేస చూసార ఇప్పుడు ఆయిల్ పేస చూసారా మీరు
అంటే అంటే అప్పుడు ఆయిల్ ప్లాంట్ అంటే ఏంటంటే అప్పుడు వార్ జరగట్లేదు. అందుకోసం ఆయిల్ ప్రైస్ అట్టా తక్కువ ఉంది. ఇప్పుడు వార్ జరుగుతుంది. కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కదా.
మామూల్ మామూలు అన్నిట్ ప్లసే ఉంది కదా ఉప్పు కూడ అన్ని టేస్ ఏ ఉంది
అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ఏంది ఊరిక ఇచ్చేయమంటారా
చ మహమ్మద్ జహ స ఆచ చాలా మంది
అంటే జనం కోసం ఆలోచ చర్చించబట్టే కదా ఇప్పుడైనా ప్రజెంట్ ఆ కొంచెం ఆయలైనా తీసుకురావడానికి తెలుస్తుంది ఇప్పుడు కొన్ని పాకిస్తాన్ లో చూస్తే అసలు మొత్తం ఆ లాక్డౌన్ అయిపోయింది తెలుసా
అవును అవుతుంది అతే
ఆ వాళ్ళకి ఇప్పుడు పెట్రోల్ లేక అల్లడిపోతున్నారు ఆ స్టేట్ సిఎం పిఎం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఆ కంట్రీ
అప్పుడు వాళ్ళు ఆలోచి చాలదద్ద ఇదాల అలా మీంద
ఇప్పుడు మన మన గవర్నమెంట్ ఆలోచించబట్టే కదా మనకైనా ఎన్నో దొరికింది
అవునుమ అ ఆ మీ ఈద్ద్దం అలా ఎంద మంచి అభిప్రాయం
అంటే యుద్ధం ఎందుకు చేస్తుందింటే ఇప్పుడు అమెరికా వాళ్ళు ఆ అతను అంటే ఇజ్రాయల్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నారు
ఆ
న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అమెరికాలో తెలుసుకొని అందుకోసం వాళ్ళు దాన్ని ఆపడం కోసం యుద్ధం ప్రకటించారు అంతే
ఓ అవునా
అంతే
ఇప్పుడు బా అమెరిది బెడ్ఫిట్ లోస్
వీడి
ఇప్పుడు బాంబులు తయారు చేస్తే నూతన బాంస్ అమ్మతుంది ఏమవుది
అంటే ఇప్పుడు న్యూక్లియర్ బొంబ్స్ వేస్తే వాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ కంట్రీగా మారిపోతుది కదా అమెరికా ఇ ఒక స్వార్థం కంట్రీ అన్ని దా తన దగ్గరే ఉండాలి అనుకున్నా ఒకప్పుడు మన ఇండియా కూడా ల వెపన్స్ తయారు చేసుకునేటప్పుడు మనని కూడా వారు అలా ప్రకటించింది తెలుసా మీకు అది తెలుసువాలండి ఏమనా
కాదు మీరు యుద్ధమ అవుతున్నారా మీ గేమ్ ఫత ఉన్న ప్లట్
మీరు ఏం మాట్లాడుతున్నారు సార్
మీరు యుద్ధం అవుతున్నదా
ఆ మీరు ఇట్లు మాహ ధన్య